చెప్పురా వినట్లేదారా? హలో
ఆ విన్పడ్తాందిరా
ఆ చెప్పురా ఆ తిన్నా హలో వినిపి వినిపిస్తుందిరా
ఆ ఇంకేంటి సంగతులు మరి
ఏమున్నాయ్రా చెప్పాలి? ఆ
ఉమ్
చెప్పాల్రా
ఖాళీ ఆహా ఎప్పుడోస్తావ్ మరి ఇక్కడికి
నేను వస్తారా ఒక టూ డేస్ అంటే టికెట్ బుక్ కావట్లేదు
ఊహు కదా అమ్మాయిని ఏమన్నావు అంతగానం సీరియస్ గా నీతో మాట్లాడొద్దు అం ఫిక్స్ అయింది
ఆ అది నేను అన్లేదురా నేనెప్పుడు తప్పు చేయ్ను రా నీకు తెలుసు కదా హలో మ్ బట్ మనం నేను అయినా మనం న్యాయంగా ఎవరిని అనన్రా నేను బట్ ఇక అవి ఉంటాయి కద రా కొన్ని ఉంటాయి ఆ కావాలని ఏదో దూరం చేయాలని కానీ ఏముంటది రా పోయేది ఏమి ఇప్పుడు మా అంటే నాకు నా కూడా ఈ మధ్య బాగ భాద అనిపిచ్చిందిరా ఏంటంటే అందుకోసం అంటే అవసరం అంటే అవసరం కాదు అది ఆప్
ఉమ్ ఊమ్